హలో హాయ్ బాన్నావా ఆ
ఆ బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నా ఏంటో చాలా కాలానికి
ఏమిలో చిన్న డౌట్ వచ్చిందబ్బా జస్ట్ క్లారిఫికేషన్కాలజీస
ఏం డౌట్
ఇది పాపది టెన్త్ అయిపోయిందబ్బా
హ్మ్
ఇంకా మనకి తెలిసిన వాళ్ళని కొంచెంమందిని అడిగి తీసుకుందాం అని చెప్పేసి ఇంటర్ బెస్టా లేకపోతే డిప్లొమా బేస్తా లేకపోతే ఇప్పుడు అ ఏటి చెప్పి చపిస్తావా ఏదైతే బెస్ట్ అని చెప్పేసి ఒక ఐడియా కోస్తాం కాల్ చేసాం టెక్నికల్ ఫీల్డ్ బెస్ట్ అంటావా అ నాన్ టెక్నికల్కి వెళ్ళడం అంటే తనకి ఇంట్రెస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రోగంల్గా మ్యాథ్స్ మీద ఉంది
అవునా
అందుకే ఏం చెపిస్తే బెస్ట్ దీంట్లో ఫ్యూచర్ ఉంటది ఇప్పుడు అంతా కొత్త కొత్తగా వస్తున్నాయి ఏ
అవును ఇప్పుడంతా ఏఐ మీదనే కదా ఇప్పుడు ఐ అయితే పడిపోతుది నెక్స్ట్ అంతా ఇప్పుడు మొత్తం ఏఐ మీదనే ఏఐ మీద కూడా చాలా జాబ్స్ వస్తాయి మనమేం ఇంజనీరింగ్ చేయించినంత మాత్రాన భయపడాల్సిన పని అయితే లేదు కానీ వాళ్ళకి సబ్జెక్ట్ రావాలి స్కిల్ రావాలి ఇక్కడ ఇప్పుడు
ఓకే
కానీ ఆ కాలేజ్ మంచిది చూసుకోవాలి కానీ మ్యాగ మమం మనకి ఎంత మన ఇండియాలో మొత్తం కార్పొరేట్ అయిపోయింది స్టడీ అంతా
అవునబ్బా అసలు ఫీజు మామూలు ఫీజు లేవు మొన్న పాపకి జస్ట్ అసలు ఎలా ఉందో అని అడగడానికి వెళ్తే త్రీ ల్యాక్స్ అట్లా చెప్పారు
హ
అసలే ఎలా ఉంటది కాలేజ్ ఫీజ్ ఎంతంటది అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే తను ఇంటర్ తీసుకు అందాం అనుకుంటున్నాను ఎం ఎంపీసలో
హ
అయితే ఎంపీసీ బెస్ట్ అంటవా లేకపోతే బైపీస లోకి వెళ్దామ అంటావా
తనకి ఇంట్రెస్ట్ ఎంపీసి మీద ఉన్నప్పుడు ఎంపీసి తీసుకో ఎందుకు ఎటు వెళ్ళినా మనకిగో కష్టపడితే మంచి స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది లేకపోతే లేదంతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ స్కిల్ స్కిల్ లేకపోతే నువ్వు ఏ అన్న నేయిము ఉండదు
అవునబ్బా ఇప్పుడు చూస్తే అంటే ఇప్పుడు ఒక ఏరియాలో చూస్తే అట్లీస్ట్ బీటెక్ చేసిన వాళ్ళు ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటున్నారే
అవును అలా అదే బీటెక్ చేసినా వాళ్ళకి కిల్ ఉండాలి అది పేరుకి బీటెక్ చేయడం వే ఆ సబ్జెక్ట్ ని గ్యాదర్ చేసుకోవడం వేరు కదా సబ్జెక్ట్ పెంచుకోవడం వేరు
అదే క్యాంపస్ లో అట్లా వస్తనేం పర్లేదు మళ్ళా తర్వాత ఇలా ఆలోచిస్తా త్తన్నా
అదే ఇప్పుడు మొత్తం క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వాలి అన్న వాళ్ళకి స్కిల్ రావాలంటే వాళ్ళ సబ్జెక్ట్ ని మంచిగా అర్థం చేసుకోవాలి అయినా కాలేజీల్లో అయితే పెద్దగా ఏం ఉండదు ఇప్పుడ ఏం టెన్త్ అయింది కాబట్టి ర్ గురించి ఆలోచించాలి ఫస్ట్ థింగ్
అయితే అంటర్ ఏ కాలజెస్ ఏ బెస్ట్ ఏమన ఐడియా ఉందా అ హైదరాబాద్ లో అట జాయిన్ చెప్పిద్దామా తే ఇట్ జాయిన్ చేపిస్తే బెస్ట్ అనవా హైదరాబాద్ అయితే ప్లేస్మెంట్ అవి ఉంటది కదా
అవును అంటే ఇంటర్లో ఏముంది ఎక్కడైనా జాయిన్ చేయచ్చు ంటలు కానీ వాళ్ళకి ఎంసెట్ లో సీట్ వచ్చేటట్టు చూసుకోవాలి
ఓకే
నెక్స్ట్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి కాబట్టి అంటే అలాంటి కాలేజ్లో మనం జాయిన్ అవ్వాలి మన పిల్లలు బాగా తెలివన వాళ్ళు అయితే మాత్రం ఎక్కడ చదివినా వాళ్ళకి వస్తుంది సీటు
ఆ అంటే నా ఆలోచన ఏంటంటే అదే మంచి కాలేజ్ లో అయితే తను ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటంది కదా ఇంటర్ ఒకటి బీటెక్ ఒకటి మంచి చదిపిద్దాం అని చెప్పేసి లేకపోతే లాంగ్ టర్మ్ ఏమని ఇప్పిస్తే బెస్ట్ అంటావా
చ్చినా అదేమీ గిఫ్ట్ అవ్వదు అది చదువుకోంటే అదే పెద్ద గిఫ్ట్
పిద్దామంటావా
లాన్ అంటే ఇప్పుడు ఇంటరే కదా, ఆల్రెడీ టూ ఇయర్స్ వాళ్ళ కోర్స్ ఇస్తారు. టూ ఇయర్స్ కూడా వాళ్ళకి, ఏం చేస్తారంటే ఇంటర్ చెప్పరు. స్టార్టింగ్ ఎగ్జామ్స్ అప్పుడు చెప్తారు ఇంటర్మీడియట్ కానీ నాకు తెలిసి అలా చెప్పకుండా నార్మల్ గా చెప్పుకుంటూ ఇటు కూడా ఇది చెప్పుకుంటూ ఉంటారు చూసావా అలా చెప్తేనే ఇలాకి వస్త్ వస్తాది సబ్జెక్ట్
ఓకే, ఇప్పుడు మన దగ్గర తెలిసిన వాళ్ళు, ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారబ్బా. ఇక్కడ రిసోనెన్స్ అని కూడా పెట్టారట. దాని గురించి అంటే, వాళ్ళు రెజినెన్స్ అంటే ఇప్పటి నుంచి వాళ్ళకి నైన్త్ క్లాస్ ఆ టైం నుంచి వాళ్ళకి ఐటి ఫౌండేషన్ ఇస్తారట.
ఉహ్మ్
అట్లాంటివి ఏమన్నా అంటే, తీసుకున్నామంటావా లేకపోతే, ఓన్లీ అంటే లాంగ్ టర్మ్ ఇప్పుడు. టెన్త్ అయిపోయాక. ఇంటర్ చేశాకలాంగ్ టర్మ్ ఇస్తే బెస్ట్ అంట్ టవా అది కాంబినేషన్లో తీసుకోవచ్చా?
వాళ్ళ ఇప్పుడు రెసిడెన్స్ అంటున్నావు. హైదరాబాద్ రెసిడెన్స్ అయితే ఓకే.
ఓకే
ఆ అదైతే ఓకే బాగానే ఉంది. మంచి దాని మీదనే ఉంది. కానీ మరి మీ దగ్గర అంటున్నావు, కాబట్టి మరి అంతకు ముందు వాళ్ళది వన్ ఇయర్, ఏమైనా ఫీడ్బ్యాక్, ఏమైనా తెలిస్తే, దాన్ని బట్టి నువ్వు ముందుక వెళ్తే ఓకే.
అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది, ఏంటంటే మన పిల్లల్ని ఒకేసారి టెన్త్ తర్వాత ఆ ఓన్లీ ఇంటర్ తర్వాత, వాన్నీ మనం ఎక్కువ స్ట్రెస్ ఇస్తే ఇప్పుడు మన్ అదేంటి సీట్, రావడం ఇబ్బంది ఏమో అందుకని మీరు మాకు, సెవెంత్ నుంచి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయండి. పిల్లలు హ్యాండ్వర్ చేసేస్త అంటే ఐ మీన్ వాళ్ళు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారు కొంచెం ఫీజ్ పెంచుతారట
అవును
అలాంటివి మనం, తీసుకుంటే బెస్ట్ అంటామా
ఆ అలా తీసుకుంటే కూడా బెస్ట్ చె అలా అసలు చిన్నప్పటి నుంచి తీసుక్ కుంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్, దానికి నర్చర్ అయిపోతుంది అంట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మా పెద్దమ్మాయి ఉంది. మా పెద్దమ్మాయికి ఏమైంది
హుమ్ ఓకే
ఒక పైసల్ కి అదే కాలేజ్ లో అంటే ఇంటర్ కాలేజ్ లో తనతో పాటు చదివిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఐఐటి తీసుకున్న అదే ఈ కోర్సు కోచింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు వేరేలా ఉన్నారు
అదే మన వే ఆఫ్ హ్మ్ వే ఆఫ్ థిం కుకింగ్ కూడా వాళ్ళకి చదవాలే విధానం కూడా కొంచెం టెక్నికల్స్గా వాళ్ళకి తెలుస్తది ఎక్కువ కదా
అవును
హ్మ్ నేను అదే అనుకుంటున్నా అబ్బా అయితే వాళ్ళు మళ్ళీ ఏమనిపిస్తుందంటే పిల్లలక ఏనా స్ట్రెస్ ఎక్కువ ఇస్తామా మనము అది ఆ ఆలోచన
స్ట్రెస్ అయితే ఇ వాస్తవానికి ఎందుకంటే నేను చూసాను ఇప్పుడు మా ఇంకో పాప తెలిసిన వాళ్ళ పాప అప్పని కూడా చూసా నేను తను ఎక్కువ ఆడుకోవడానికన్నా ఏ అప్పుడు చూసిన వర్క్ ఉందని చెప్పి ఈదిగా ఉండడం చూసా నేను చిన్నప్పటి నుంచి అ అలా చూసా నేను ఎందుకంటే వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అవి లేకుండా అయిపోతున్నాయని అపి స్తుంది మళ్ళీ అంటే టూ ఆలోచిస్తేనేమో ఫ్యూచర్ కంట ఫ్యూచర్ నుంచి ఆలోచిస్తేనేమో వీళ్ళకి
ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి పిల్లలు ఎక్కువ మళ్ళా ఎక్కువ ఫో చదిపిపోతనేమో వాళ్ళ తవాత ఫ్యూచర్ ఎలా ఉంటంద నాకు ఆలోచన వస్తుంది ఇప్పుడు మనం ఎక్కువస్ట్రెస్ స అలా ఆలోచించామనుకో ఇక్కడ బ్యాక్ అయిపోతారు కదా పిల్లలు వాళ్ళ లైఫ్ లాంగ్ ఇది కదా ఇది మనం ఇక్కడ కంప్రమైజ్ అవ్వద్దు అని ఆలోచ వచ్చిన వస్తుంది అందుకే ఇ కొంచ ఇ అందరు అడుతుయి ఇప్పుడు టెక్నికల్ ఫీల్డ్ ఉంటుది కదా డిప్లొమా నుంచి బీటెక్ అట్లా వెళ్డం అని అది వేస్ట్ అంటావా ఏమైనా ఐడియా అంద దాని గురించి
ఆ
అయితే మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వెళ్ళారు అట్లా బ బ టెక్ చేయడానికి బీటెక్ కి డైరెక్ట్ ఇప్పుడు మనకి ఇంటర్ టూ ఇయర్స్ ఉంటుంది కదా డిప్లొమా త్రీ ఇయర్స్ ఉంటుందట త్రి చేశాక మన బీటెక్లో డైర సెకండ్ ఇయర్ కి వెళిపోవచ్చు దానివల్ల ఏంటంటే మనకి టెక్నిక్ కిన్కల కూడా కొంచెం ముందు ఉంటాము అది కూడా ట్రై చేయండి అని చెప్పారు తెలు
అ హ
అదే అనుకున్నా మళ్ళా ఒకసారి మనం డి
అదేనా ఇంజిననీరింగే కదా డిప్లొమ నుంచి నా ఇంజిననీరింగే చేసేది
ఏమందంటే రిస్క్ డిప్లొమా లో ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ తీసుకున్నాం నుకో
అది చాలా బెస్ట్ అది దానికి ఏంటంటే ఎప్పటికి లైఫ్ ఉంటుంది
ఆ మళ బీటెక్ లో కూడా ఖచ్చితంగా మనం ఖచ్చితంగా బీటెక్ లో ఎలక్ట్రికల్ తీసుకోవాల్సి వస్తుంది
అవును ట్రిప్లి కి ఎప్పటికి లైఫ్ ఉంటది కాపోతే శాలరీ ఏకువ ఉండకపోవచ్చు కానీ లైఫ్ అయితే ఉంటది
ఆ ఇప్పుడు చూస్తే అదే ఇప్పుడు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి కదా అది బెస్ట్ ఏమని కొంతమంది నాకు కాల్ జేసారు ఓకే చూద్దాంలే అని చెప్పేసి ఒక ఆలోచన ఒచ్చింది కానీ ఏదైనా క్యాంపస్ లో అయితేనే బెస్ట్ అనిపిస్తుంది అంటే మాములు కాలేజెస్ కాకుండా ఓయో కానీ ఇలాంటివి ఉంటయి కదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ తీసుకునేయి దాంట్లో అయితే సెలక్షన్ కి కూడా పిల్లలకి తర్వాత జాబ్ కోసం వాళ్ళు స్ సర్చ్ చేయకుండా డైరెక్ట్ క్యాంపస్లో ఒకవేళ కుర్ టేసుకోగలిగితే ఆ లైఫ్ సెట్ అయిపోయిద్దిగా అనిపిస్తుంది నాకు ఇది
అవును
అదే ట్రై చూస్తున్నాబ్బా ఇ ప్రెజెంట్ అయితే అలా వెళ్తుంది ఇంకా పిల్లలు చదువులంటే ఒకప్పుడు అంటే ఏదో అనుకునేది కానీ మా పిల్లలు వచ్చాక తెలుస్తుంది అప్పుడు మా అప్పుడు ఇంత ఆలోచించేది కదు కదా అప్పుడు మనం అంత ఆలోచించినట్టయితే మన లైఫ్ ఇలా
ఊమ్ ఎందుకు లేండి ఇంటర్ టెన్త్ చదిటప్పుడు కూడా అన్నరు నన్ను కంప్యూటర్ తర్వాత పడిపోతది అది ఇది అన్నారు కానీ మొత్తం ఇప్పుడు కంప్యూటర్ ప్రపంచమే అయింది
ఊమ్ ఇప్పుడు అం
అసలు ఒకటి అన్నారు కానీ అలా ఏం లేదు ఇంజనీరింగ్ చేస్ చంద ఫైల్స్ పట్టుకొని తిరుగుతారు అన్నారు అలా ఏం లేదు కదా ఇంజనీరింగ్ జేసి చాలా జాబులు చేసేటోళ్లు కూడా ఉన్నారు ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి జాబ్ ఎందుకు రాదు
అంతే ఇప్పుడు మన దగ్గర ఏదైనా స్కిల్ ఉండాలా మన దగ్గర ఉంటే ఇగ దేనైనా ఐన క్యాపబిలిటీ ఉంటది జాబ్ కి ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ కాడం కానీ మన దగ్గర స్కిల్ ఉంటే ఎవరన్నా తీసుకుంట్రూ
ఇదే అందులో ఇంజనీరింగ్ చేస్తేనే వాల్యూ కూడా ఉంటది అసలు సమాజంలో గూడా ఆ తను ఇంజనీరింగ్ చేసింది ఓకే ఒక వాల్యూ ఇస్తారు లేకపోతే ఏ వాల్యూ ఇవ్వరు
అదే అదే అనుకుంటున్నా ఒకవేళ కుదురుతనేమో ఇంటర్ లో జాయిన్ చెపిస్తబ్బా ఇంటర్లో జాయిన్ జేపిస్తే హై హైదరాబాద్ అన్న అట్ సైడ్ ఒకవేళ కోర్స్తో పాటు ఐఐటి ఫౌండేషన్ ఇస్తానంటెనేమో దానికి వెళ్తా లేదంటేనేమో ఇక్కడ మన దగ్గర దగ్గర రెసొనెన్స్ అని చెప్పా కదా అంటే అంటే అంటే మా సార్తో కూడా డిస్కస్ చేస్తా మరి పిల్లల్ని ఒక్కరిని అక్కడ పంపించాలంటే వాళ్ళకి కూడా కొంచెం తెలియాలి కదా చెప్పాలి అని నీ వాళ్ళు కూడా అట్లా ఉంటారో లేదా అ భయం గదా పిల్లలు దూరం ఉంటే అందుకని చెప్పేసి నా సార్తో ఒకసారి డిస్కస్ చేసాక నేను అనుకున్న ఈ రెండు ఇంక ఎవరన్నా ఏమన్నా సజెషన్ ఇస్త ఐతే మోన్న మారుద్దాం అనుకున్నా అదే చెప్తున్నారు కదా డిఫ స్కిల్స్ ఇట్లాంటివి కూడా ఏమన్నా సపరేట్కి కూడా కొంచెం నేర్పించడానికి ట్రై చేస్తా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని ఇట్లాంటివి ఉంటాయి కదబ్బ వాళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళు చదువుకోవడం కూడా ఏదైనా ఫస్ట్ పిల్లలు కొంచెం బాగా ఇంట్రెస్ట్ వాళ్ళంతట వాళ్ళు చదవడం కు రావాల మనం ఫోర్స్ చేసే హలో
అవును
సరే సరే బాయ్ మళ్ళ నేను ఫ్రీ అయినప్పుడు ఒకసారి కాల్ చేస్తాలే ఏదాన కి కాలేజీలో ఇప్పుడు సెలెక్షన్స్ చేస్తాం కదా అప్పుడు ఏ కాలేజ్ ఐతే బెస్ట్ అని కాల్ చేసి ఒకసారి కనుక్కుంటా సరే మరి
సరే
ఆ ఓకే బాయ్